హలో
నానో వరా
హలో
హలో
ఉష వాయిస్ వినప్పడ్లేదు ఉషా ఆ ఇప్పుడు ఇన్పిస్తాంది
ఆ గట్టిగ మా మాట్లాడితే ఇనిపిస్తుంది అయిపోయినయ వర్క్ అంతా
ఫోనే ప్రాబ్లం ఉన్నట్టుంది ఇప్పుడు మధ్యాహ్నమే పదకు పన్నెండుకొ ఒంటి గంటకొ అయిపోయింది
అవునా గ్రేట్ అబ్బా నీ అంతకు ఫ్రీగా ఎప్పుడుంటానో ఏమో నేను నకి పన్లే జరు
నాకు లేదు ఉష నీకిద్దరు పిల్లలు కదా నాకిద్దరు స్కూల్ కెళ్ళిపోత్ తరు వచ్చే లోపు కంప్లీట్ జేస్తా
అవునవును ఫుల్ డే పోతుంద చిన్నాయమ్మ పాప
త్రీ ఫోర్ కోస్తది పాపం ఫోర్ ట్వంటీకొస్తది
అట్లయితే మేల్లే టైం దండిగ మిగుల్తది ఇయమ్మ నా
మార్నింగే చేసేస్త కదా లంచ్ కి చేసినప్పుడు ఆమెకు స్నాక్ క్స్ బాక్స్ చేసినప్పుడే స్నాక్స్ లంచ్ మార్నింగే పెట్టిస్తా కదా ప్రాబ్లం లేదు
అదే అదే గ్రేట్ ఇంక ఏమంటే తొందరగా లేయ్యాలి కదా మార్నింగ్
ఉమ్ అవును రెండు రకాల్ చెయాలి కదా టిఫిన్ చేయాలి క్యారీ కి లంచ్ కి చేయాలి కదా
అవు అవునవును ఇంకా ఏం జేస్తున్నావ్ నేను ఫైవ్ ఫార్టీ కి లెస్తా హ్మ్ టిఫిను నువ్వట్ట చేత్ దానికి పిల్లలు రెడీ చేస్తే దానికే టైమ్ సరిపోతుంది
అవును ఇద్దర్ నీ స్కూల్ రెడీ చేయలే కదా మెయిన్ ఈమె బ్రష్ చేస్తది నాకు ఇబ్బంది లేదు అవును నిజమేలే
ఇంకో పిల్ల ఆ బూస్ట్ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అంటే లేస్తుంది గాని ఆ పెద్దమేని లేపేది ఉంది ఆ నాకు నిజంగా పెద్ద టాస్కే రోజుకు ఒక ట్వంటీ మినిట్స్ నాకు
ఓ మాకు అట్లే ఏం లే లేస్త నక్ష అంటేనే ఏమ సెవెన్ థర్టీకి లేస్తది ఎగ్జాక్ట్ గా
హ్మ్ ఆయన కూడా అంతేలే సెవెన్ సెవెన్ థర్టీ ఉమ్మ్
ఎయిట్ ఫార్టీకిి కదా వ్యాన్ వచ్చేది అమ్ లేచ ఏం పని చేస్తాంది రెడీ చేసేస్తా టిఫెన్ తినేదే
చేసేటట్లుంటే మనకు టైం మిగులుతుంది
అవును
ఉమ్మ్ ఆవ్ మెల్ అయితే తినేసి బోతల్ క స్కూల్ క్ స్కూలో టైం వెళ్తుంది వినిపిస్తాందా
ఆ వినిపిస్తాందిలే తినేసే వెళ్తది ఇంట్లో టిఫిన్ పెడతా
అవును అవును ఇంకా
నీ కు సిగ్నల్ ప్రాబ్లమ్ అను
బయట్ షాపింగ్ కేమిల అ ఇంకంతేలే ఏ యాప్ లో మాత్రమే అట్లా మామూలు నార్మల్ కాల్స్ ఓకే మళ్ళీ
ఓకే కాదు ఉష ఇప్పుడు నావి టాస్క్ లన్నీ అయిపోయిన
ఏంటి
ఓకే నావి టాస్క్ లన్నీ కంప్లీట్ అయినాయి అతను అడిగినా నాకేమి ఇంకా టాస్క్ ఇయలేదు
హమ్
ఇప్పుడు చేసినా కదా థర్టీ మళ్ళీ అవే ఇస్తారా నాకు
ఆ లేదు అవి థర్టీనే అన్నారు కదా
ఆ థర్టీనే ఇంకా అంటే ఎన్నిసార్లున్నా చేసుకోవచ్చు అవి
తెలీదు నక్కడి ఇది ఫస్ట్ టైం రావడం మే టాస్క్
అవునా దాంట్లో అతను లింక్ పెట్టినాడు గ్రూప్ లోనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్ మాత్రమే చేయండి లేకపోతే వేరే వాళ్ళకి వర్క్ అవసరం హండ్రెడ్ మెంబర్స్ వస్తుది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అని ఇది ఈరోజు నేను చేసినాదే
అవునవును కానీ నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా
ఆ అమ్మ విసుగు వచ్చింది ఉషా నేను చెయ్యలేను ఇంకా
ఆ బోర్
చానా తీసంటే వస్తుంటాయి
అవును
అవును ఒక అమ్మాయి గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. ఉషా ఆ అమ్మాయికి ఒక టాస్క్ ఇది ఇచ్ చేసింది ఫిఫ్టీన్ చేసింది ఇంకొటిదో టాస్క్ కంప్లీట్ చేసింది అక్కడ మనీ కూడా లావాదేవీల దగ్గర అమౌంట్ కూడా చూపిస్తాది
అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వేరేది చేసిండొచ్చు ముందే
ఆ ఆ ఫస్ట్ది ఒకటి చేసింది తర్వాత ఇంకొకటి చేసింది పక్కన మెన్షన్ చేసినరూ అమౌంట్ అవును నాదే ఎన్ని రోజుల వస్తస్తుది ఇప్పుడు నేను కంప్లిట్ చేస్తను కదా దీనికి ఎంత అమౌట్అనీ మనక్ కంప్లీట్ అయిపోయింది కదా అంటే వాళ్ళు ఏమన్నా ఇంకా ఎట్లా ఎప్పుదోస్తాడి
అని నువ్వు అడుగు అతనికి వాట్సాప్లో పెట్టు
పెట్టినా వాళ్ళ కంప్లీట్ అయింది అని పెట్టినా
ఆ కంప్లీట్ అయింది ఆ దానికి మనీ ఎట్లా సార్ అది లావాదేవీలు ఎట్ ఏట్లా చేయాలి అనీ అడుగు క్లైమా తప్పైనా మాక్ కొంచెం టైం వయిట్ చెయంటే టైం వేస్ట్ చెయ్యి ఆ పాపకి వన్ వీక్ అయింది కదా మా ఫ్రెండ్కిచి ఆ అమ్మాయికి నిన్న నిన్న అడిగింది ఇంకమ్మానీ గురించి
ఓకే
ఆ అమ్మాయికి ఫస్ట్ ఫోన్ ఫ్రెండ్ కంప్లీట్ అయిందా
ఆహా
అదయిపోతేనే మళ్ళీ టాస్క్ వచ్చింది పాపం వినుకుంటే ఇది కంప్లీట్ అయి నుంచి మనీ వేస్తామన్నంటడి అవును అవును ఏమనా అదయిపోతేనే పంపిస్తాము అన్నారంట ఆల్రెడీ టూ రూపీస్ సెండ్ చేస్న్నారా ఆ సెండ్ చేస్తే ఇంకా లింక్ అయిపోయినట్లే మనం అకౌంట్ ద పంపిస్తారు
ఫస్ట్ టూ రూపీస్ సెండ్ చేస్తారా ఆ
హ్మ్ అవును వచ్చిందో లేదో తెలుస్కునేకి మనీ వస్తుందో లేదు ఇంకా ఏం చేస్తున్నావు షాపింగ్ ఏం చేయలే
ఆ చేస్నామ్ మొన్న ఒక టూ టాస్క్ కుణ అనంతపూర్లో నేను ఆకృతిలో
బొంటాయా అందులో
ఒక్కోసారి క్వాలిటీ బాగానే ఉంటాయి అంటే సైడ్ ప్యాకెట్ వచ్చిందా నాకు అది నచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఏ టాప్ ఈచ్ వన్ ఫస్ట్ టైం అంత తక్కువలో తీసుకున్నా న్నా అంటే నాకు ఎందుకు క్వాలిటీ ఉండాలంటే మినిమం కొంచెం మంచిగా ఇంకొక ఏడు వందలు ఎదు వందలు పెడితే బానే ఉంటాయి ఉషా దాంట్లో
అవును అవునా ఆకృతికి వెళ్తుంటావా నువ్వు
ఆ వెళ్తుంటా రెగ్యులర్గా
నేన ఎప్పుడుూ వెళ్ళలేదు ఒకసారి వెళ్తా ఎలా ఉన్నాయి చూస్తా
బోన్నాయి ఉష టాప్స్ బాగుంటాయి ఒక్కొక్కసారి నేను అక్కడ త్రీ పీస్ సర్ట్ కూడా కొన్నా లెవెన్ ఫిఫ్ స్టికీ అది కూడా బాగుంది
అవునా కొనాలబ్బ ఇంకా బట్టలు తీసుక్
నేన్ ఇంతక్ముందు అనురాధం ఎకువ తీసు కుంటా అంటే ఉషా వాడు బ్రాండెడ్ టఫస్ కాస్ట్ ఎక్కువ వాడు ఎత్తేస్తున్నాడు ఈ మధ్య
ఎందుకో
ఎందుకు ఇ వాడు ఫిక్సెడ్ ఎవరు పోరు వాని దగ్గరకి ఎంత బ్రాండెడ్ అయినా కూడా
ఆ అవ్నులే
బిజినెస్ ఏం జరగలేదు కాబట్టి ఇం వాళ్ళు ఎత్తేసినట్టున్నారు
అవును నేను ఒకసారి పోయ్ రేట్ ఎక్కువ నేను ఏనాక్ వచ్చా కదా
హ్మ్ నేనైతే దాంట్లోనే ఎప్పుడు తీసుకునేది
అవ్నులే అయినా నీ టాప్స్ బాగుంటాయిలే నీకు బా
అంటే నాకు ఎందుక్ ఎందుకంటే అవి ఎప్పుడు నేను ఇంతకు ముందువాడిదగ్గర టూ హండ్రెడ్ ఒక టాప్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి అట్లా తీసుకున్నాను ఇప్పుడు కూడా కొత్తగే ఉన్నాయి తెలుసా కొన్ని టాప్స్
అవునా
కలర్ షేడ్ అవ్వలేదు తిక్కు మెరును
అందులోను వెనకల లోపల ట్యాగ్ ఉంటది చూసినావా ఒకటి బ్రాండ్ పేరు చెప్పేది ఆ ట్యాగు గోల్డ్ కలర్ లో ఉంటే అది ఎన్నిసార్లు ఉతికినా కొత్త దాని కట్టే ఉంటదంట అది సూపర్ మంచి క్వాలిటీ టీఅని
ఓకే
ఆ
ఆల్మోస్ట్ నావి ఏ గోల్డ్ కలరే ఉన్నాయి
అదే వైట్గుంటే బ్లాక్ ఉంటే ఒకే నార్మల్ ఓకే ఓకే అన్నట్లా వైట్గుంటే యావరేజ్ క్లాత్ అన్నట్లంట
ఓ సూపరు
హ నా హ్మ్ సెల్ లో చదివినా
మంచి ఇన్ఫర్మేషన్ ఎదివైతే
హా నేను అందుకే ఈ వద్ద అది ట్యాగులు చెక్ చేసే తీసుకుంటున్నా కానీ నాకు ఆల్మోస్ట్ గోల్డ్ కనిపించేద్ తక్కువ
అంత మంచి బ్రాండెడ్వి కళ్యాణదుర్గంలో పెట్టరు కదా
ఆ కళ్యాణ దర్గంలో ఏముంటాయ్లే ఉశానంతపూర్ లో అన్నాయితే
అనంతపురం లో మా పిల్లలు షాపింగ్ చేసేకి టైం సరిపోతుంది వచ్చేకి పోయేకి
నేను ఇక్కడైతే ఈ అవును నిన్న తిరుపతిలో ఉంటే ఉష దీంట్లో చేస్తా ఆర్ఎస్ వెళ్ళే దారులో చానా బాగుంటాయి బట్టలు కాస్ట్ ఎక్కువ పర్లేదు
అవునా మా ఆయనకి సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉంది ఎక్కడైనా పోదాం అన్నాడా ఏ పొమ్మే అంత దూరమే యాడొత్తావ్ అలసిపోతాం అలసిపొయేకి వచ్చినట్లుంటుంది ఎంత దూరం అనిపిస్తుందో
అవును జర్నీ ఎక్కువసేపు అనిపిస్తే పిల్లలకు కూడా బోర్ కదా
అవును మా ఆయన అంతే
మీరు భలే పోతారమ్మా మొన్న మీ ఆయన తో కూడా అనె ఎవరబ్బా కాదు సౌజీ హస్బెండ్ వచ్చినడా మా ఇంటికి మొన్నా ఒక రోజు పీర్ల పండుగ పోయిన మరుసటి రోజు వచ్చి ఏ అంటే బ్లూటూత్ ట్రాక్టర్ లో మర్చిపోయినాడని చెప్తే మనోళ్ళు ఇంట్లో వేసిండ్ర మా అది అన్నదంట
అవునవును
తీసుపోవడానికి మార్నింగే వచ్చినాడు వచ్చి కాఫీ తాగమంటే లే టైం అయితాదట లేదులే నీ కూర్చొని తాగంటే మాట్లాడే ఆ ఉషా వాళ్ళు వచ్చినారన్న అంటే రాలేదు మా వాళ్ళు అని అనేనే తర్వాత అ వాళ్ళు బాగ పోతారమ్మా ట్రిప్పులు అట్లా ఇట్లా మాట్లాడాలి కొద్దిసేపు మీ గురించి మాట్లాడినంక
లే వీళ్ళందరు అట్లా అంటారు తెలుసా మమ్మల్ని తిరుగుతవ్ అందుకె ఈ మధ్య స్టేటస్లు పెట్టడం మానేసాను అ కామెంట్ చెప్తన్న రెడి
కాదు వీళ్ళు భలే పోతారమా అహ వాళ్ళు రాలేదన్న మామూలుగాంటే వాళ్ళేమో రావాల్సిందేమో రాలేదు మామూలు అయితే ట్రిపుల్ బా వోతారు వాళ్ళు పిల్లల్ని వేసుకొని అని
అదే అదే మా మా ఆయనకు బాగా ఇష్టం నేనే ఏం చేసేది నా కోపం కుండదు అయిన పిల్చకుపోతాడు తెల్సా ఆ పిల్లోడికి బంధువులు ఇంటికి పోయేది ఇష్టం లేదు ఆ అదృష్టమే కానీ పిల్లలని నేగాలంటే అహ లేదు పిల్లలతో ఏగదంటే కష్టం కదా
లేదుషా మేము దగ్గరలో ఉన్నింతగిన మా ఇంటికి వచ్చింటే అట్లా ఇట్లా టైం పాస్ అవు
అవును వెళ్దాం అంతం రోజుల అన్ని ఒకరకంగ ఉండవు కదా తిక్కరవి లాగా ఉంటే ఇళ్ళకి నేను క అక్కడే ఉండేదాన్ని తెలుసా తిక్క రవి వల్లే లేట్ ఊ
వొద్దులే ఉషా నిజం చెప్తున్న ఈ తిరుపతి ఇద్దరు పిల్లల్ని వేసుకొని కొంచెం మా అక్కడ దగ్గరలో ఉండేదే మేలు నాకు అనంతపూర్ లో ఉండడమే ఇష్టము కాకపోతే ఇంకా ఉండాల్సి వస్తాది అంతే
ఆ నువ్వు వద్దులే తల్లి అనంతపూర్ లో
ఊమ్ అందుకే అదే మల కంబైన్ ఫ్యామిలీ కదా అనంతపుర్ లో ఎం బాగాలే పోలే
ఉ సరే బాయ్
ఆ ఓకే ఉషా